అ
హలో ఏం చేస్తున్నారండి
బాగున్నారా
హ బాగున్నాంమండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి మేము కూడా
తున్నరు తిన్నారా లేదా ఇంకా
ఆ అయిపోయిందండి మీది
అయిపోయిందండి
ఏమంటి విశేషాలు
ఏం లేదండి మీరేమన్నా చెప్పాలి మీరేమనా రీసెంట్గా ఏమైన్నా మూవీస్ చూసార ఏమనా రికమెండ్ చేస్తే వెళ్ళడానికి ఏమన్నా ట్రై చేస్తాం
రీసెంట్గా మేమైతే ఏం చూడలేదు
ఏం చూల్ లేదా రీస్
రీసెంట్ మూవీస్
ఉమ్ ఏమనా మంచి చేవన్ మూవిస్ ఎ మన్నా చెప్తారా ప్రిఫర్ చేస్తారు సరే అదనా బాగున్నా మూవీస్ బాగున్ ఆ మూవీస్ ఏదైనా కానీ
మీరు వెళ్ళలేదా
నేను చూశాన అండి ఆల్మోస్ట్ చూశాను కవర్ చేశాను మూవీస్ ఏమన్నా మీకేమైనా ఐడియా ఉంటుంద ఏమో అడుగుతున్నాను నినిమమ్ ప్రిఫర్ చేయంట తారా
ఆ చెయ్యండి
బ్రిటిష్షయానికి వచ్చిన మయాళ మూవీలు బాగుంటాయి చూడండి తెలుగు మూవీస్ కన్నా మలయాళ మూవీస్ చాలా కంటెంట్ కానీ కంటెంట్ కానీ హై ఎమోషన్ కానీ మంచిగా ఉంటుంది ఒకళ్ళు ప్రిఫర్ చేసి చూడండి విత్ లవ్ మూవీ బాగుంది మళయాళంలో చూడండి సమ్ మూవీస్ ఉన్నాయి అన్నమాట
చూస్తామండి అంటే ఏది ఫోన్ లోనా
ఫోన్లోనే చూడొచ్చు అండి మనం ఇప్పుడు థియేటర్ థియేటర్లో ఏడేస్తారు అవన్నీ అయిపోయాయి ఆల్రెడీ మీరు థియేటర్ ప్రిఫర్ చేస్త స్తారా మొబైల్ యూజ్
అంటే మొబైల్ లో డౌన్లోడ్ చేసి ఏమో టీవి కి పెడుతారు కదా అలా
ఆమ్ అంటే నేనేమంటన్నా అంటేథయటర్ వెళ్లి చూడం బెటరా మొబైల్ లో చూడడం బటర్ ఆ అంటున్నా ఆ థియేటర్లో వెళ్తే మనకి కొద్దిగా బాగుంటది ఆ సౌండ్ ఎఫెక్ట్ కానీ చూడడం విజిబుల్ కానీ మొత్తం అంతా బాగుంటుంది మో ఆ బాగుంటది
ఇదే నా మీ ఫేవరెట్ మూవీ
మా ఫేవరెట్ ఏం లోనండి చూడమే కంటెంట్ ఏది మంచిగా ఉంటే అదే ఫేవరెట్ మూవీ అయిపోతది అంతే మ తెలుగు మూవీస్ కన్నా తెలుగు తెలుగు మూవీస్ కన్నా ఈ మద్య మలయాళం మూవీస్ బాంటన్నాయి కంటెంట్ బాగుంటున్నాయి అండ్ ఆనిమేషన్స్ మూవీ కూడా బాగుంటున్నాయి.
తెలుగు మూవీ కూడ బాగున్నాయి కదా పుష్పా టూ
ఆమ్ అవి దాంట్లో ఏం కంటెంట్ ఉంటదండి ఓన్లీ అన్నీ ఫైట్స్ ఒ ఉంటాయి ఏం కంటెంట్ ఉండదు దాన్లో.
గే కొంచ్
ఆ ఆ కొంతమంది కొన్ని ఆ ఒకొకరి మెంటాలిటీ ఒక విధంగ ఉంటది గదా ఒక మీ మెంటాలిటీ వేరే విధంగా ఉం అదే నా మెంటాలిటీ వేరే విధంగ ఉంటదీ. ఇంకొరి మెంటాలిటీ వేరే విద్ ధంగ ఉం టది చూసే వ్యూ వేరే ఉంటది కదా. మీరైతే ప్రిఫర్ మీకు ఏది నచ్చు తది మూవీ
అంటే ఇప్పుడు మూవీస్ ఐతే ఇంకా ఏం చూడ్లేదు
హ్మ
రీసెంట్ గా చూసింది కాంతారా టూ
ఆ
అదే లాస్ట్ మూవీ చూసిందంటే
అదే మీ మీకేం నచ్చుతాది ఫైటింగ్సా, రొమాంటిక్కా లేక ఎమోషనలా
అంటే కొంచెం ఫై ఫైటింగ్స్ అంటే ఏమి ఇష్టం లేదు కొంచెం ఎమోషనల్ గా
హ్మ రొమాంటిక్గా లవ్ స్ స్టోరీస్ ఏమాన్నా
అలా ఉంటే కొంచెం నచ్చుతది
హ్మ చాలా ఉన్నాయి చూడండి మలయాళంలో అయితే చాలా మూవీస్ ఉన్నాయి బాగున్నాయి మూవీసు హలో
మూవీ నేమ్ మూవీ నేమ్
మూవీ నేమ్ విత్ లవ్ ఉందీ డ్యూడ్ మూవీ ఉందీ సర్వం మాయా ఉందీ చాలా ఉన్నాయి విత లవ్ అయితే ఎక్సలెంట్ ఉందడి మూవీ బాగుంది కాన్సెప్ట్ అంతా బాగుంది మూవీలో కూడా అంటే అదీ కాన్సెప్ట్ ఆ చూడండి కాన్సెప్ట్ ఏంటంటే ఇద్దరు ఇంకాస్ స్కూల్ లైఫ్ నుంచి లవ్ చేసుకుంటుంటారు మరి పెద్దయ్యాక వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు తెలియదునమాట స్కూల్ మేట్స్ అని ఆ వాళ్ళ కు మ్యారేజ్ పిక్స్ స్తారు వాళ్ళు డిసై వాళ్ళు డిసైడ్ ఏమవుతారంటే ఇతను ప్రేమించిన అమ్మాయిని అతను ప్రేమించిన అబ్బాయిని ప్రపోషల్ అనుకుంటారు అనమాట
అవును అవున అవునులే
చూడండి బాగుంటది మూవి కూడా అది కూడా
చూస్తా
పని చేస్తారని చూడానికి ఏమన్నా ఒక గుడ్ మూవీ ఏదనా మీరేమన్నా రికమెండ్ చేస్తారా నాకు మూవీస్ ఏమన్నా
మూవిస్ ఆ ఏమున్నాయి
రీసెంట్ కాకపోయినా ఓల్డ్ మూవీస్ అయినా పర్లేదు
నైన్ంటీస్ బాగుంది కదా.
నైన్టీస్ ఆ కాన్సెప్ట్ ఎంటంటది. కాన్సెప్ట్ ఏంటి.
కాన్సెప్ట్ ఏమంటే తను అంటే దాంట్లో ఇద్ద ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు.
ఉం
ఆహా ఇద్దరు అన్నదములు ఒక చెల్ల.
ఆ అంటే అది అట్లా ఎమోషనల, ఫైటింగ్ ఆ కామెడీనా.
లేదు ఇది డైలాగ్స్ లవ్ స్టోరీ. పిక్చర్ అంతే,
ఆ
స్కూల్ లైఫ్
చిన్నప్పుడు ఎలా స్కూల్ బాగుంటది ఎలా
స్కూల్ లైఫ్ లో లాస్ట్ కి మల్ గా ఫీల్ అయితరు.
ఓకే ఓకే మన చేసేం మన స్కూల్. మాదిరి అంటరు.
అంటే మార్క్స్ మేము మా మార్క్స్ కోసం అది అంటే నీకు ఎక్కువ మార్క్స్
ఆ ఓకే ఓకే ఇప్పుడు కూడా కోన్ ప్రెజర్ అవుతుంది లెండి పిల్లకి. స్కూల్ లో స్కూల్స్ కూడా అలానే తయారయ్యాయి. ఇప్పుడు ఎవరు చాలా తయారయ్యాయి. ఇప్పుడు ఎవరన్నా, గవర్నమెంట్ స్కూల్ ఎవరు ప్రిఫర్ చేయరు. అందరూ ప్రవే ఎవరు వేస్తున్నారు. అదిగకా ప్రెజర్. మా స్కూల్లల్ల.
స్కూల్లో లో ఉండండి లేకపోతే వేరే స్కూల్ జాయిన్ చేయ కావండి. చాలా స్కూల్స్ అలాగేన్నాయి. ఫీజెస్ కూడా అలాగ
ఆ ఫిజెస్ కూడా అలానే ఉన్నాయి. చేరితే జెరండి లేక పోతే వేరే స్కూల్ చూసుకోవాలన్నట్టు.
ఆ దాని వల్ల కూడా ఇప్పుడు సూసైడ్స్.
అయిపోయా ప్రెజర్ స్ట్రెస్ వల్ల స్టూడెంట్స్ తీసుకుొ అలు ఆటోమేటిక్ గా డిషన్ తీసుకొని ఎళ్ళిపో పోతున్నారు వాళ్ళ పేరెట్స్ ఏమో న్నారు అని అవసరం లేదు వాళ్ళలకు అలా అయ్యిపోతున్నాయి
సూసైడ్ కి ఎక్కువ పెర్ఫర్
మూవీలు అంతగా చూపిస్తా కూడా జనాఅహల్పం జనాలు మారరు మారు మారట్లలేదు
ఆ సొసైటీ అలా అయిపోయింది బయట
ఆ అయిపోయి కొన్ని మూవీస్ కూడా అలానే ఉన్నాయిలేండి వల్గాల్గా ఉన్నాయి చాలా అలానే చేస్తున్నాయి అట్లా మూవీస్ ఫస్ట్ ప్రమోట్ చేస్తారు
ఇంట్రెస్ట్ పెట్టేది కూడా అలాంటి మూవీస్ కి
అలా కంటెంట్ ఉన్న మూవీస్ కి ఎవరు పెట్టారు ఇంట్రెస్ట్ అస్తమావాస్ పెడుతారు దాంగ బాగున్న బాాల మంచి రేటింగ్ ఇస్తారు
ఇంకేంటండి
నేను చెప్పాలన్న అది అదే మూవీస్ ఏమన్నా చూసార ఏమో ప్రిఫర్ చేస్తామని అడుగుతున్నా రీసెంట్గా ఏం చూడలేదు అంటున్నారు
రీసెంట్ గా వేయించుకోలేదా అండి మూవీస్
అ ఎనికి అవునండి చూడండి మంచిగా ఉంటుంది మూవీ మీకు ఫేవరెట్ ఏమైనా హీరో ఎవరండి హీరో గాని హీరోయిన్ గాని నాగష్ రీ ఓకే అండి
ఫెవరెట్ హీరో
వచ్చిన ఏం నచ్చినాయి అతను
ఆ
మూవి ఏమన్నా ఉంటంది కదా మీకు నచ్చిన మూవీ
అలా వైకుంఠపురం
ఆహా అలా వైకుంఠపురం,
ఉ మీకు ఎవరండీ ఫేవరెట్ హీరో
మనకి ఎవరు లేరండి మనకి ఎవరు లేరు మమ్మలు చూస్తున్నాన, అండి మూవీ అంతే చెప్తా చెప్పా కదా కంటెంట్ మంచిగా ఉండాలా,
అవును హీరోయిన్
అంటే ఏం లేదండి హీరోయిన్, హీరో అలా మనకుం లేదు నచ్చిందా చూడమా అంతే అంత వరకే ఎవరిని అడుగితే కనా ప్రిఫెర్ చేయడం, ఈది చూడు ఈది చూడు బాగుందని ఆ వాళ్ళుని అడగడం ఏ మూవీస్ బాగున్నా, ఎలా ఉన్నాయి. వాళ్ళు ప్రిఫెర్ చేస్తారు, నచ్చితే చూడం లేకతే అంతే లే
అవునులేండి
ఇంకేంటండి విశేషాలు,
ఏం లేదండి, ఇంకా చెప్పాలి మీరే
ఏముందండి అంతే దానికోసమే కనక్కో అడుగుదాం, ఇలా ఏమన్నా, ఈవినింగ్ టైమ్స్ ఎలాన్నా ఖాళీ ఉంటాం కదా, వెళ్దాం మూవీస్ కానీ
ఆ బాగున్నాయా ఇడా హమంతపూర్లో, థియేటర్స్ కూడా
అవునండి చూడాలా వెళ్ళు బాగున్నాయి. ఈ మధ్య చేసినారు రి రీమోడలింగ్ చేసినారు మొత్తం, మొత్తం అంతా పోయి చూడాలి ఒకసారి,
చూడండి బాగుంటాయి.
సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మొత్తం మొత్తం అంతా బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చూడవా చాలా అయిపోయాయి మధ్య మధ్యం పెరిగిపోతుంది కాంపిస్ మొత్తం పెరిగిపోతుంది. సినిమా జున్ ఎక్కువైపోతుంది. ఈ మధ్య ఓటీ రిలీజ్ ఎక్కు ఎక్కువైపోతున్నాయి, గాథెటర్ కన్నా ఒక వన్ వీక్ లో మూవీస్ వచ్చేస్తున్నాయి.
చూసావా అండీ కొత్త మూవీస్ ఏదన్నా అయితే వెళ్తాం,
ఆ వెళ్ళండి. కంపల్సరీ వెళ్ళండి. సినిమా ఎక్స్. థియేటర్ ఇంట్లో చూడటం కన్నా, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం మంచిగా ఉంటది. ఆ
అంటే, ఇప్పుడు అంటే ఇవి సినిమాాల బట్టి కూడా ఇప్పుడు టికెట్స్ కూడా అలాగనే.
ఆ ఆ మూవీ బట్టి. స్టేట్ బట్టిటికెట్లు. ఎలా అంట అలా పెట్టేస్తున్నారు. వన్ ఫిఫ్టీ అంట. త్రిహండ్రెడ్ అండ్
హ్మ్ ఆన్లైన్ అయితే ఒక పేమెంట్, ఆఫ్లైన్ అయితే ఒక పేమెంట్. తిన్నారా?
ఆ అయిపోయిందండి.
థియేటర్కి వెళ్తే మరీ ఆ ఒకటి, మళ్ళా పాప్ కార్న్... ఇంత మళ్ళా అలవ్ ఇప్పుడు కొత్తగా రూల్ పెట్. న్నర అ రూల్ ఉందో లేదో కూడా తెలీదు.
ఇవి ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్. ఆట అలావడంటారు వారు.
ఆ అంటారు కానీ, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు? ఎందుకు అలవ్ లేదు అని. ఆడైపోయి కొనుక్కోల ఆడుకుందాం అంటే హై రేటు.
అవును!
ఆ కొనేక లేదు అసలు ఛాన్సే లేదు, అసలు టికెట్కే కొండం గగనం అనుకుంటే మరీ అదొకటి ఉందాడా?
ఇప్పుడు అన్ని కాస్ట్ అయిపోయినాయి. పది రూపాయలు చాక్లెట్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా అయి..
ఆ! అయిపోతుంది ఇప్పుడు ఇంకా పెరిగిపోతాయిండి. ఎట్లాబ్బ వా జరుగుతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. నేను ఇప్పుడు దొక్కటి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట.
ఆ అవును.
సర్లేండి మరైతే.
ఆ సరే.
హలో!
ఆ సరే అండి.
ఆ సరే అండి ఉంటానండి. మరి.